ఆ చెప్పే
అయితే ఇగంటండి బస్సులో వయేటప్పుడు మా అమ్మ నువ్వు మంచిగా చూసుకుంటలేమేమో అందుకే పోతా పోతా అంటారు వచ్చి నేల అయితంది
మీ బోల్దుంత రానే మరి ఎమన్నా
బోల్ ఉండవు నేను పొద్దుగా నేను పొద్దుగాల తిన్నాయి నేను ఒక్కసారి బోల్ దోముతా మధ్యాహ్నం ఏమన్నా రెండు గిన్నెలు ఉంటే దోముతుంది చయ ఉండ రే మార్నింగ వండుత కద నేను మార్నింగ్ వండినే ఆఫ్టర్నూన్ డిస్కెల్ సాయంత్రం నేను వచ్చే వరకు అళ్లా కొంచెం ఉంటతే అట్నే ఉంచుతుంది అవి ఊడి చేసుకొని సాయంత్రమే నేను అన్ని ఉతాను
ఆహా నువ్ అచ్చారు తో ఆమదానే కొంచెం కొంచెం ఉంటే ఎందులో నన్న పెట్టి
ఓకో సార్ ద కద ఒకోసార్ ధోము
ఆహా ఇ పోతే వానితి మరి బాబుని అక్కడ తీసుకోవడానికి కుండ దానే
ఇక్కడికి ఉంటది కానీ వాడి పొద్దు నాంక ఒక కాడ ఉండడు కాద్ నే ఒక రెండు గంటలు అంటే ఏం కాదు అదే నేను అనుకున్నది ఏంటిదంటే మా బాబు మూడు సంవత్సరాలు అయితే స్కూల్కి పంపిస్త నైన్కి పోతే త్రీకి వస్తడు అది త్రీ నుండి మళ్ళ సిక్స్ థర్టీ ఒక మూడు గంటలు నాకుడ ఉంచుకోవచ్చు హోంవర్క్ నా అర్పించుకోవచ్చు చేసుకోవచ్చు అని అనుకున్న నేను మంచిగ
ఆ అట్లయితే బెటర్ డే మొత్తం ఆ డే మొత్తం నీ దగ్గర్ నే ఉంచ చెసుకోవాలంటే కష్టమే అయితది
డే మొత్తం ఉండనీయరు కద ఆఫీసులా ఎంతైనా ఆఫీసు ఆఫీసే
ఒక్క రోజు అంటే ఏముంగా ఉండనిస్తరు
ఆ ఏమని అంటారు మళ్ళా రోజు అంటే ఇట్లా చేసుకోవచ్చే మంచిగా నైన్కు ఉంటుంది స్కూలు నైన్ నుండి టూ వరకు త్రీ వరకు ఉంటుంది ఉన్నాక నేను త్రీ ఇంకా తీసుకొచ్చి సిక్స్ థర్టీకి పోయేది మూడు గంటలు వాడ్ని ఆడ కూసోబేట్టి సెల్లు ఆటో ఇటో దిప్పవచ్చు మంచిగ ఆడి పీయచ్చు
ఆ ఫోన్ అన్న లేప్తాయనిద్ర నన్ను ఓతుడు ఏదో ఒకటి అయితది మూడు గంటలు అడ్జస్ట్ చేస్త పచ్చ ఎం కాద్
పొద్దుంద అనుకుండలేదు నా కొడుకు ఇక్కడ మంచిగా ఉంటాను రూమ్లా ఆడ వాళ్ళ దగ్గర ఉండలేడు ఎందుకు రంది పెట్టుకుంటాను
ఆ
మంచిగ ఉంటే ఉండనిద్దును ఒక సంవత్సరం అటు ఇటు వాళ్ళ దగ్గరనైనా కూడా కొంచెం పెద్దగాయ్యేదాకా అప్పటి వరకు నా గోల్డ్ అయిన ఇడి పించుకోవచ్చు కదా ఒక వన్ ఇయర్ గస్తే ఉండలేక కార్ పెట్టిన జింతల ఆ కాారు కూడా కాపాడుత లేదు కాపాడు మయ
ఈ డైలీ రోజు రోజు గట్లే డైలీ వా వెయ్య రూపాయలకిరా అయిపోతేా
పెట్టమంటాను నేను కంపెనీలో పెడితే నెలకు ఒకసారి బిల్ వత్తది పదిహేను రోజులది పదిహేను రోజులది అట్లయితే సేవ్ అయి అ వీళ్లు రోజు ఆడుకుంటా ఉంటారుో వాడి డౌన్లోడు అవి వచ్చినయి ఎటు పోతా అ అర్థం కాదు మళ్ళీ ఈఎంఐ ఇరవై మూడు వేలు ఉన్నాయి కంపెనీలో
ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు నెక్స్ట్ డేట్ ఎప్పుడు క టడు
వచ్చే నెల పదో తారీఖు కట్టాలి ఆయన రేపు పెడితే కంపెనీలో వచ్చే నెల పదో తారీఖు వరకు వత్తదో రాదో బిల్లు తెలియదు పదిహేను రోజుల బిల్లు పదిహేను రోజులు ఆగి వస్తుంది
ఆహా మర అట్లునేట్ పిట అని చెప్పిస్తున్నారు అ రోజు రోజు
ఎ నేని ఫస్ట్ ఫస్ట్ తారీఖు పెట్టమన్నానే ఫస్ట్ తారీఖు నుందు పెట్టమన్నా అంటే పెట్టనే పెట్టలేదు ఏందో ఏమన్నా
మళ్ళా అప్పుడు తీరా టైం వచ్చి నాకా వాల్స్ అంటది
మళ్ళా అప్పు వవలిత్తనే ఇప్పుడు ఎవరు ఇచ్చినా మూడు రూపాయల మెత్తి ఆ ఇప్పుడు ఆయనకి ఇప్పుడు ఇచ్చిన మీ త్తే బొచ్చోడు ఉన్నది ఇప్పుడు క్రెడిట్ కార్డు తను పదిహేను వేలు రిజిస్ట్రేషన్ కను పదివేలు మా అత్త మామ ఒక్క రూపాయి సాయం చేయిరే
ఇప్పుడు క్రెడిట్ కార్డు ఆ క్రెడిట్ కార్డ్ ఎవరుస్తారు మేసు
నా పేరు నేలభిస్తున్నాను
ఆహా దాంట్లో డబ్బులు ఎవరు ఇచ్చింది పదిహేను వేలు
డబ్బులు అక్క కానే అడిగిన పదిహేను వేలు అమ్మకు ఐదు వందలు కల్పిస్తా అన్న నెల నెల రోజులు అయనానికి ఇస్తానున్న
ఆహా
రైజింది
ఇప్పుడు టైమ్ కూడా ఆ కట్టకపోతే అప్పు చేస్తే ఆ అప్పు తీరలే తున్నాయి.
ఇప్పుడు మళ్ళీ మా అయానన్న డ్యూటీ పని చేయంటాను నేను డ్యూటీ పని చేస్తే ఆయన ఏది చేయలేడు ఇటు రూమ్ కట్టలేడు అటు ఆయన కార్ను మెయింటైన్ చేసుకోలేడు ఏ చేయలేడు నాకు తెలిసి నాకు తెలిసిన అంతవరకు అయితే
తులయ అమకు
అంతే కదా నేను ఎంత ఇబ్బంది ఉన్నా ఏదన్నా ఒక ఇక మా ఆయన సక్కగా చేసుకోడు ఏది ఉన్నా కూడా ముందు ఆలోచించడు ముందు చేసుకోడు అందరు భర్తలు ఎట్లా ఆలోచిస్తాడ ఆలోచించడు ఈన అందరు ఎట్లా ఆలోచిస్తారు ముందు ముందు ఏదన్నా జాగ్రత్త పడాలని ఆలోచిస్తారు కదా ఈన టైం వరకు ఆలోచించడు టైం వచ్చేదాకా ఆలోచించడు టైం వచ్చినాక చేద్దామ అంటే ఉండదు
అయన
ఇప్పుడు మీ ఆయన ఎవలికన్నా ఇయ్యాలన్నా ఏమన్నా చేయాలన్నా ఎంత ఎన్నిసార్లు ఆలోచిస్త ఇక్కడ ముందు ముందు
ఆ ఫస్ట్ ఆయన ఏసినప్పనే ఆ ఫస్ట్ ఆయ టే పనిలో చిట్టి కే చిట్టి కట్టినాకనే తర్వాత ఇంట్లోకైతే అన్ని ఎత్తాడు దశిపెడ్తంటి చిట్టి కట్టిన అనే ఏదైనా అని చూతోడు
అదే అట్లా ఏదన్నా ఇచ్చేది ఉన్నా ఏదన్నా చేసేది ఉన్నా ముందు ముందు ఆలోచించాడే మా ఆయన నాకు అందుకే చికాకులెత్తది ఇప్పుడు ఇప్పటి అవసరం వరకే చూసుకుంటాడు ఏదున్నా మళ్ళ ముందు జాగ్రత్త అనేది ఉండదు ఇప్పుడు మా అత్త మామ కూడా అంతేనే మరి నేను ఎట్లా చేసుకుంటాడు ఏందని ఆలోచించరు వాళ్ళ అవసరం గురించి వాళ్ళు ఆలోచిస్తారు ఏదన్నా కావాలంటే ఇడు కూలోల్లకు పదివేలు ఇయ్యాలట అవి ఎప్పుడు ఇస్తమో ఏమో అని అంటంది మా అత్త నిన్న ఆ కలోల్లకు ఎక్కడ ఉండ
ఇన్ని రోజులు ఎన్ని రోజులు అవుతారా అని మళ్ళ గుంటాల
విల్లా కథ తెల్సి ఎవళ్ళూ పనికి కిరారు
ఉమ్ ఓహో
ఉ దీన్ని రోజులు కూలోల్లకి పైసలు ఇయ్యారు కాదే మా అమ్మ ను మామయ్య పని పోతే వెయ్యి రూపాయలు వత్తాయ్ రోజు
పోవచ్చు కదా
ఉ పోరు ఒకరి కింద నిను చేయనంటాడు ఆయన
ఆ మరి లేదు బక్క ఉన్నాడు ఏదో హెల్త్ బాగాలేదన్ అంటే అదేం కాదు ఇ బాగా ఓల్డ్ కూడా కాదు మంచిగానే ఉన్నాడుగా
మూడు పూటలు నాలుగు పూటలు తింటారు తిన మం ఒక్క పని చేస అంటగా
మీకు ఒక్క రోజులో ఎన్ని కేజీల బియ్యం వడుతయే
మా అత్త మామ వత్తే కేేజీ
ఆహా ఒక్క రోజేలే
అంటే
పక్క పోట్టాకా
పొదుగాల్ అంట అయితే ఒక షేర్ వత్తాయి
ఆహా అంతే నావ కట్టే కిళ్
ఇంకా ఎక్కువనే కొడతేయి
మరి ఒకటే కిలోడితే అంటాడ మాకే ఎప్పుడన్న మా వాళ్ళోత్తేనే
మనకు పొలముందిగా మాకు పొలముందుగా బా మ అంత ఏర్పడవు కొంటే ఏర్పడతాయి
ఆ మాకిప్పుడు ఏర్పడతంది
అయన కంట్రోల్ బియ్యం సన్నగానే వతానేయి కదా
ఆ
ఐ తినవచ్చు కదా
ఇప్పుడు మేము ఆ మీద తింటాను మరి
మ మున్నడద క అవే తినం
ఆ అవి మేము రైస్ కుక్కర్ లో పెడతానా
అవే తిన్నా అవే తింటాను, మా అత్తమ ఒకటె కోఊరుతాంది కూడా కొనుకురా అంటే కండ్రలు బియ్యం తీసుకురండి అని
అ తీసుక రాక ంట ఎందుకు
బిఎం తీసుకురండి అంట అంది
ఆహా మరి తీసుకొచ్చుకోరా
మా ఆయన పొతులేడు నా తమ్ము రాదు మా అత్తమ్మ నడవలేదు
నీ తమ్ందుకు రారు
న మా రేషన్ కార్డలలో మా అమ్మలో దాంట్లో నే ఉంది
ఆ హను వెంకళలకు రాలేదా
మా అమ్మ వాళ్ళ దగ్గర నుండి నా నా దాంట్లోకి రాలేదు ఇంకా ఇక్కడికి రాలేదు మాత్తగలి మా ఆయనకు నాకు సపరేట్ రేషన్ కార్డు అప్లై చేసినాం కానీ రాలేదు
మరి మాకచ్చింది కాదె మేమప్లై ఏత్తే
మీ ఇద్దరి పిల్లల్ది వచ్చిందా
లేదు బాబుకి అప్పుడు ఆధార్ కార్డు లేదు అమ్మల్ల ఇంటికి పోయి ఆడ దీపిచ్చుకొని మళ్ళీ ఇక్కడ అప్లై ఎత్ ఈయన దాంట్ వాళ్ళ అమ్మల దాంట్లో ఈయన దీపిచ్చి రేషన్ కార్డుల అప్పుడు మళ్ళా మా ఇద్దరు పెళ్లి కార్డు ఆధార్ కార్డులు సంతకం మా మా పాపది అప్పుడు వచ్చింది ముగ్గురుకి మా బాబుది లేదు
మ్మ్ హు
మా బాబు దిగ పెట్టియాలి ఆయనకు ఆధార్ కార్డు ఇంకో పది రోజులల్ల వత్తది
హు మా బాబుది కూడా పెట్టియాలి ఆధార్ కార్డు లేదు ఆయనకు కూడా
ఆహా
క్కడు తాగాలే ఎవ్వడేమన్న అనుకోని నాకు పిచ్చేలేత్తది ఇంకోగల్నికంటే
ఆ
నిజం వినపడుతలేదా
వినపడుతందే
బ్లూటూత్ పెట్టుకున్న ఈ ఫోన్ ల ఛార్జింగ్ లేదు అది చెవ్ కడ పెట్టుకుంటేనే వినపడ్ అర్ధం కాలే
ఆహా నీ పక్కన కొంచం సౌండ్ తక్కు క్కువ పెట్టుకొని చూడుమంటే గంతగానం సౌండ్ పెట్టుకున్నది
ఆ అయినే ఆ పక్కన భై ఎం చూతండు
ఆహా రి సౌండ్ లెక్కల అత్ ఇంకా తిన్లేదు అే బట్టలు నానబెట్టినా స్నానాలు అయినాయి వంట అయింది ఫస్ట్ అయితే కాల్స్ మాట్లాడదాం తర్వాత మ బాబులోతే ఫోన్ కావాలని ఏడుతండు ఊకే ఫోన్ ఊకే నేను మట్టుకుంటే కూడా పల్లెటూల్ల ఎట్లు ట్టది
అవును ఇప్పుడు అందరుఅదే ఆలోచిస్తాళ్ళు నిన్న అదే అంటాడు మా మాయ మా ఆయన రాంగనే ఎప్పుడు చూడు ఫోను మా మా సైలెంట్గానే ఉన్నారు మాయన వచ్చి ఎప్పుడు చూడు ఫోను ఫోన్ ఫోనేనా నీకు ఏడ పనిలేదా అని అంటాడు బా అందుకే ఇగ నేను పక్కన పెట్టిన అ
హ మ ఆయన ఎం అనడు కని
స
ఆ అదే ఉట్టేప్పుడు పట్టుకుంటే ఎవళైనా అంటారు ఈ మనకి కూడా అసలు ఎట్లా
టేన్మినడ్స్ కంగానే కట్ జేయ్యే
ఆ సరే నువ్ చె స్తవా హలో